అ అండి ఆ బాగున్నాం
ఏం చేస్తున్నారండి
ఏం లేదు రేపటి కోంచం ఫంక్షన్ ఉందని అని చెప్పాలే దాని కోసం ప్రిపేర్ అయతున్నాం
అవునా పిల్లలేళ్లరా ట్యూషన్ కీ
ట్యూషన్ అ
చదువుకుంటను ఇంట్లోనేగా ఏ క్లాస్ అండి పిల్లలు
పిల్లలు
ఏ క్లాస్ పిల్లలు
సిక్స్త్ అండి
హ
హ
పాప బాబు ఇద్దార మంచిగా అవుతారాండి
సంతార అబం
ఉ
హ
కూర ప్రి పే చేయాలిగా
ఆ ఉన్నాయి కూరలు అన్న ఉన్నది ఆయనే ఫంక్షన్ క వెళ్ళి ఉండా ఆ పన్కి వెళ్ళిండు కదా ఇగ అక్కడి నుంచో ఇంట్లో వండాలి ఇగ ఉమ్
అవునా
ఉమ్
ఏం జెత్తాల్లు మీరు ఇగ ఎల్తున్నర రేపు
ఆ
హి
ఏం లేదు ఏమి
ఉమ్
పిల్లతోటే ఏడ్ పిల్లలు డాన్స్ ప్రాక్టీస్ చేత్ తరు. ఇంతసేపు హోంవర్క్ ఎసుకున్నరు. స్నాక్స్ తిన్నరు మార్నింగ్ లేసి
చదువుకుంటాని పిల్లలు ఉమ్ ఎంత చవుతా ఆ మంచిగ చవుతారా పిల్లలు
చవుతరండి
ఆ
ఆ చౌత్
మ్యాథ్స్ ప్రా బాగా ప్రాక్ తెజేపియండి.
మ్యాసే ఎక్కువ రాదు వీక్ మ్యాథ్స్ లో బ
ఆ మ్యాస్ సైన్స్ బాగ ప్రాక్ జేపియండి. ఎక్కువ సాఫ్ట్వేర్ అంతదిగి సాఫ్ట్వేర్ అంత దిగిపోతంది. ఇప్పుడు దానికి ప్రిపరెన్స్ లేదు ఇప్పుడు ఓన్లీ నర్సుకి అగ్రికల్చర్ దానికి ఉన్నాది. దానికే ఎక్కువ ఫ్రీఫరెన్స్ ఇప్పియాలి. మనం మ్ మ్ వెళ్తారా గేమ్లే గ్రౌండ్ కే వెళ్తార కూబ్ పిల్లలు
పిల్లలు ఇంట్లోనే
ఇంట్లోనేనా కొ తీస్కారా అట్లోటియి పల్గొ టోకొద్ది బయట కూడా తిరగాలి. పిల్లలు వాళ్ళతో వాళ్ళతో పాటు మనం కూడా పోవ చేముంది. హ్మ కొదిస పటి దిప్తే ఊరుక చదు చదవడం కూడా వాళ్ళకి ఇబ్బంది అయితది మైండ్ ఒక రిలీఫ్ ఉండ ఒకసార పాడుకున్నాక తర్వాత ఇగ రాజ్ చదువుకుంటా అయిపాయ హ్మ మా బాబు కూడా స్కు స్కూల్లో యాన్వల్ డే అంట హ్మ హ్మ మొత్తానికి అన్నీ కొనుక్కొని రావాలి ఇవన్నీ సెట్ చెపించుకోవాలి డ్యాన్స్ ఇస్తాండు
ఉ
ప్రిపేర్ కా కావాలి ఈ గ్యాస్ ధరలు బాగా పెరిగ పోనయ్గదా హ్మ టూ హండ్రెడ్ ఇరువని తంబల్
ఈ మధ్య తరగతి కుటుంబాలు ఇట్లనే మరి అంత పెరగాలని అంటే ఏం కొనుక్కుంటారు ఏం వండుుకుంటారు ఏం తింటారా దానికి కట్టలిపొయ్యె అయితది
ఆ అక్కర కట్టాలపోయి ఇగ
కట్టాలపోయి మీద వంబడి ఉంటుంది ఇగ
హా ఆ అదే చూస్తున్నేగా అంత ఒక నెలకు ఒక యాభైవేలు సంపాయిస్తే నే బతికేట్టటు ఇట్లున్నాయివి కాలంలో
హ్మ
లేకపోతే లేదు ఇక ఇద్దరు ఇప్పు ఇద్దరు చేస్తేనే వెళ్తది
అవును ఇతనే మ మాకి అయితే బాగా
ఒకళ్ళు దీని ఒకళ్ళ ఉండేటట్టు లేదు
అవునా
ఉంటా జాలు ఇప్పుడు ఇగా ఏమన్నా ఉన్నాయా కర్రీస్ ఇగా
చెయ్యండిగా సరిపోకపో చేస్తా
పచ్చళ్ళు పెట్టుకున్నారండి మీరు
ఏంటండి
పచ్చలే ఏమన్న చట్నీలు చేసారా
ఏమి చేయలేదు
ఏమన్నా చేస్తారా అప్పాలు కా అప్పాలు ప్రిపేర్ చేస్తారా అవునా మేం చేస్తామండి ఆ చేస్తాం పచ్చడి గానీ పిల్లలు స్నాక్స్ గా ఏమో అంటే ఇగ అవి ఉ నమస్తే ఫుడ్ పెట్టొదు అన్నారు బాబు కూడా హెల్త్ బాలే కొంచెం దానివల్లే ఇంట్లో ఏదో ఒకటి చేసుడిగా చిప్స్ గాని పకోడీలు ఏ ఒకటి అటుకులు
పిల్లలకి ఏది ఇష్టమైతే అది క చేసి పెట్టాలి అంతే గదా
ఆమన్ చదవా వెయిట్ లెస్ పాపని రాజు ఫోన్ చేస్తాండు ఇంట్లోనే ఉన్నాడో పిలుద్దాం ఆ వినట్లేడు వాళ్లు బయట టే కావాలంటారు అది ఇది ఇగ చికాకు లేపుతారు చదువుకున్నారా అండి మీరేమన్నా
ఏందండి
చదువుకున్నారా మీరు ఏదన్న ప్రిపేర్ అవుతార్రా ఎగ్జామ్స్కి
ఏం లేదండి ఇంకా ప్రిపేర్ అవ్వడం ఏమీ లేదు ఇంట్లోనే
ఏమన్నా బిజినెస్లు పెట్టేటట్టు ఆలోచనలు ఉన్నాయా ఏమన్నా బిజినెస్ పెట్టేట టట్లుండార
ఏం లో వాల అంపిఏ
అదే ప్యాకింగ్ జేసాడు గానీ బాక్స్ లు ఎట్లా తయారు చేసిడో స్వీట్ బాక్సులు తయారు చేసిడు అలాంటివి ఏమన్నా జేస్తారా
ఏం జెయ్యం ఇంట్లోనే
హా
మెషన్ గుడతారా
మిషినే ఏం అంత లేదు
ఆ వచ్చా నార్మల్ అయనా నార్మల్ ఏ నార్ నార్మల్ గైన వచ్చా
నార్మల్ అం కొద్ది కొద్దిగా అట్ల అది రాద్
ఆ పిల్లలే గుట్ కడతట్లు ఉన్నారా
ఆ
ఊర్లల్లో ప్రయాణాలు జేత్తారా బానే
ఏందండి
ఊర్లలో ప్రయాణాలు ఏమన్న జేస్
ఆ ఏదన్నా ఎల్తా
ఉ ఇంగ అందరిని కలవడం పరిచయం జేసుకోవడం అందరు గలసి వెళ్తార ఇగ మీరు
ఆ అందరు గలిసి వెళ్తాం లేదన్న అంటే పిల్లల్ని స్కూల్ కి వెళ్ళి గుడా ఏదన్నా అప్పటికప్పుడు పోయెసుడు అట్లా ఏదన్న దగ్గర అకే వాలని అనుకుంటది వుందే అను అనుకు కుంటనే వెళ్తాం
హు ఎప్ పిల్లల స్కూల్ కేళ్తారే ఎవ్
ఉ
పిల్లల స్కూల్ కి పంపించినాక ఎళ్తారా ఇగ మీరు మీ సార్ మీరు వెళ్తారా
ఆ ఇద్దరం మెల్తం
ఇద్దరు ఎళ్తారా ఉమ్ అమ్మ వాళ్ళు గిట్ల్ పంపుతార ఏమన్నా చేయాలంటె మీకు ఓన్గా చేసుకోడం రాదా
వంపుతారు పిల్లల్ తింటరు గద చె
హు మీరు ఏం చేయలేరు గా దిన్ ట్లో
ఈసిగుంది
ఏదో పిండి వంటలు కూడా ఏం చేయరా చపాతీలు
చెపాతీ అయి అలాంటి జేస్ హ్
ఇప్పు బయట కూడా ఆయిలు పెరిగేలోపు ఇగ అన్ని బందు పెట్టేత్తరు హోటల్లు పాపం హోటల్లు అన్ని బంద్ పెట్టే తూన్నరుగా పిల్లల హాస్టల్ పిల్లలకి కూడా టిఫిన్స్ వందంట గ్యాస్ ధరలు పెరిగేలోపు మో కిరోసి తేల్ అవన్నీ పెరుగుతన్నయి అంటాగా పె ట్రోల్ హలో హలో ఆ ఆయిల్ ప్యాకిట్లు కూడా పెరుగుతన్నయంటగ తెచ్చుకో పేలు ముందే
ఏంటీ
ఆయిల్ గూడ పెరుగుతున్నయి గ రేట్లు తెచ్చుకోపేల్లు
నాకు తేచ్చీరసలు
గ్యాస్ త్రీ హండ్రెడ్ పెరిగిందంట
ఏమో అట్లా పెంచుతారు అట్లయింది
మమ్మది ఇగ అటా యుద్ధాలు జరుగుతయని ఊ తీప్ ఆ ఊ దాని వల్ల మనకి ఇట్లా జేత్తరు ఇగ
ఊ
ఉగాదికి ఎటు ఎళ్తున్నారు
ఏన్ ఏంటిదండి
ఉగాది కేటుళ్తున్నారంటన్న
ఏటెల్లము ఇగ ఇక్కడే ఇంట్లోనే చూసుకుంటమ్.
ఊ
ఊ
ఊ హు ఇంట్లో పూజ కంప్లీట్ జేసుకొని ఇగ. చేస్తర పూర్ణాలు బక్షాలు
చేస్తాం ఇంట్లనే
ఎట్ల జెస్తరు బక్షాలు
భక్షాలూ పప్పు ఉడక వెడత పప్పు పుడక వెట్టి బెల్లం ఈ సి ప్ ఈ మిక్సీ వట్టి మిక్సీ వటీ అన్ని ఇట్ల ముద్దగా జేసి దాన్ని చపాతి లెక్క జేసి అందులో భెట్కుంట మల్ల ముద్ద విస్
అ పూన్నాలు చేరి మగ అదే అదే
పూర్ణాల దేని చపాతి టైప్ లెక్కనే వస్తుంది నెయ ఉంటే నయేస్త లేదంట ఆయిలు ఇస్తా నెయ తోట నెయతో ఆ
ఆ పూర్ణలు పూర్ణలో
పూర్ణలు చేయని ఇ అయ్య బక్షలు చేసి చేయను చేయను
ఇ అందరి పంచి పెడతారా వార్డులో మొత్తం వార్డు వాళ్ళకి పంచి పెడతారా అంతేనా. ఆహా మేకు పూడాలు చేస్తాం భక్ష్యాలు ఎప్పుడు ఒకసారి.
ఉ
హ అయిపోయిన్న స్టడీ కంప్లీట్ అయినా పిల్లదిగ.
ఆ గా అన్నం పెడితే తింటారు అన్నం కోసం వెట్ వెయిటింగ్ ఇకా వాళ్ళు రాసుకుంటారు కాసేపు టీవీ చూస్తారు ఎగ్జామ్స్ అయిపోలే ఇంకా ఇప్పుడు ఉన్నాయంటగా ఇప్పుడు అయిపోలే ఇంకా
అవునా ఆహ, ఆ సరే అండి మరి ఏం చేసుకున్నారు పిల్లలు చదువుకు ఉంటాను
ఆహ్
అ
సరే
అవుకా